హలో హలో హలో
చెప్పండి బాగున్నరండి ఆ వినిపిస్తుందండి
ఆ రికార్డు ఏది
ఆ అదా అండి అన్నీ ప్లాస్టిక్ సామాన్ వచ్చే బండి
ద
ఆ
ఏం చేస్తున్నా తిన్నరా
ఆ ఇప్పుడు లేసిన అండి ఇంకా బ్రెష్ చేయ్యాలి చెయ్యాలి మీరు
అవునా మేము ఆల్ రెడీ తిన్నాం కూడా అండి
నైట్ షిఫ్ట్ అయిపోయింది కొంచం మారి ఏమో మమ్మీ ఏమి వండిందో చూడాలి
ఆహా ఇప్పుడే లేసిరేమో మీరెడ చూ స్తారులేండి
ఇ మనం కిచెన్ లో పోమండి
నైట్ షిఫ్ట్ అంటే ఏం డ్యూటీ చేస్తారండి మీరు
నైట్ నిను క్యాబ్ దొల్తాను నైట్
క్యాబ్ డ్రైవరా
హ్మ్మ్
ఆహా
నైట్ ఒక మూడు ఆర్డర్లు కొట్టుకొని వచ్చినా పడుకున్నాయి
హ ఎంత మంది వస్తాయండి
వస్తాయిండి ఒక ఫిఫ్టీన్ దాక వస్తాయి నైట్ పోతే అంటే ఒక రైడ్కి వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అట్లా పడతాయి లాంగ్ పడితే
ఆ ఓన్లీ డైలీనా
లేదు ఎయిర్పోర్ట్ కి వెళ్తా ఎయిర్పోర్ట్ కి ఎయిర్పోర్ట్ కి వెళ్తా
ఎయిర్పోర్ట్ కి వెళ్తారాండి
అదే రాజీవ్ గాంధీ ఇంటర్ నేషనల్
రాజీవ్ గాంధీ ఎక్కడ ఉంటది అది అక్కన్నా ఓకే మెన్షన్ చెయ్యకూడదు
ఓకే ఓకే
ఆ
ఆహా
ఇం ఇంకా మూవీ చూస్తారా అండి మీరు
ఆ చూస్తామండి
ఏ మూవీ చూస్తున్నారు ఇప్పుడు
రీసెంట్గా సింబాల వచ్చింది కద సింబాలా చూసానుండి
ఉహు శంబాల బాగుంది కదాండి మూవీ అది
మీరు కూడా చూసారండి
ఆ చూసామండి మేము కూడా
బాగుందా
ఉ ఆవుక ఆవు ఉంటది ఏదో నర గురించి మొత్తం మూవీ బాగుంది కానీ అందులో మేము స్టడీ వచ్చేసి ఇంటర్ అండి మీరు
మేము వచ్చేసి ఎంబీఏ అండి ఎంబీఏ అయిపోయింది ఖాళీ ఉన్న అది చేసుకుంటానా
ఎంబీఏ తర్వాత మరి కాళిగా ఎందుకున్నారండి ఎంబీఏ ఎగ్జామ్స్ రాయిపోయాడు
యా కొంచెం అంత లేదండి ఇక అమౌంట్ పెట్టేంత
అంతేనా
ఆ
హ
అట్లా అని చెప్పేసి కాది
పెండింగ్ పెట్టారా
హ్మ్మ్ డిస్ కంటిన్యూ చేసినా ఇంకా
ఆహా ఇంకా ఎక్కడికి వెళ్తారు మీరు
ఏమో నీకు చిన్న ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము మేము ఫ్రెండ్స్
అవునా ఎక్కడికి వెళ్దాం అనుకుంటన్నారు
కేరళ కేరళ
హ కేరళ ఇంత ముందు ఎప్పుడన్న వెళ్ళారా
ఆ వెళ్ళా అండి ఒక్కోసారి మనాలి వెళ్ళినాం అని కేరళ వెళ్ళా కేరళకి వెళ్తున్నాం ఒక టూ డేస్ లా అ
టూ డేస్ లా కేరళకి వెళ్తారా
ఉ ఇంకా మీరు అండి
మేము ఆ మొన్ననే ముంబైకి ఎల్లేసి వచ్చామండి
అవునా ఎవరెవరు మీ స్కూల్ ఫ్రెండ్సా ఎట్లా
కాదండి మా ఫ్యామిలీ అండి
ఓహో మీకు మ్యారేజ్ అయిందా అండి
ఆ అయింది అండి మాకిద్దరు కిట్స్ కూడా
అవునా ఆహా అంటే మీరు టీచరా ఇప్పుడు ఎట్లా
లేదండి మేము హౌస్ వైఫ్ అండి
హౌస్ వైఫేనా
ఆ
ఆహా
అంటే మొన్న మా ఫ్యామిలీ తోటి వెళ్ళాం మా అత్తయ్య గారే ఓ మా అత్తయ్య గారు చాలా ఖర్చు పెడతారు అండి ఉహు తనే తీసుకెళ్ళిడు ఆ మా హస్బెండు కలెక్టర్ అండి
అవునా ఉహు
ఉ మీరు చూస్తున్నారా మ్యాచింగ్స్ అయిందా మీకు మ్యారేజ్
ఉ లేదండి లేదండి ఇంకా మమ్మీ వాళ్ళు చూస్తున్నారు కానీ నేను లవ్ మ్యారేజ్ చేసుకుందాం అని అనుకుంటున్నా
ఆహా ఉందా అన్నీ లవ్
అవునండి
ఆహా ఇంకా కంటిన్యూ ఏయిపోయరు లవ్ మ్యరేజ్
గదే అని చూస్తున్నాం కాకపోతే కొంచెం క మ క్యాస్ట్ వేరు కాబట్టి కొంచెం చూస్తున్నాం వ అతను
ఉ క్యాస్ట్ లు ఎవరు చూస్తుర్రు అండి ఇప్పుడు
ఏమో అండి కొంచెం మాది విలేజ్ సైడ్ అటు సైడ్ కాబట్టి కొంచెం చూస్తారు
ఉహు మీరు విలేజ్ లో ఉంటారా సిటీ లోనా
లేదు అండి మమ్మీ వాళ్ళు విలేజ్ ఉంటారు సిటీకి ఒక్కని ఉ బ్యాచ్లర్ అండి
ఉహు
మీరండి
ఆ మేము విలేజ్ లో ఉంటామండి పిల్లలు మేమంతా జాయింట్ ఫ్యామిలీ అండి
ఉహు
ఆ
ఎట వెళ్తున్నాను ట్రిప్పు మజల
ఉమ్ మధ్యల వెళ్ళాలి అనుకుంటానం ఇక్కడనే మా దగ్గర అమరారం ఉంటది జాతర
ఉహు మేడారం ఆ ఆ మేడారం ఎ కన్నా ఇన్ననాన్ నేను ఇది
ఉ పెద్ద ఫేమస్ కదండి తెలంగాణ
అవునవును చూసిన చూసిన వీడియోలు వీడియోలు చూసినా వీడియోలు చూసినాను హ ఎక్కడ నేను చూసినా నేను కూడా వెళ్ళాలండి ఒక్కసారి అది
చాలా బాగుంటదండి ఎంజాయ్ చేయడానికి వెళ్ళాలంటే మేడారం
అంతేనా
ఉ ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చు ఫ్యామిలీ తోటి వెళ్ళొచ్చు చాలా బాగుంటదండి అక్కడ
ఉహూ
ఉహూ
పర్లేదు
ఉహూ ఎల్లినం అంతక ముందు ఇంత ముందు వన్ టైమ్ వెళ్ళినా ఇప్పుడు వెళతే సెకండ్ టైం అయితది
ఉహూ సమ్మర్ వస్తుంది కదా మరి ఎట్లా సమ్మర్ కొంచెం కూల్ ప్రదేశాల వెళ్తే బెటర్ ఇప్పుడు ఉంటదియినా సంబర్ సంబర్ వస్తుంది కదండి
అవును అయినా కొంచెం బి అప్పుడే బెటర్ అప్పుడు కూల్గా ఉంటది పిల్లలు అప్పుడు హ్యాండిల్ చేయలేమని డలే గాని అప్పుడు రెష్ ఎక్కువ ఉంటది పబ్లిసిటీ ఎక్కువ ఉంటది అన్నట్టు వెళ్ళలేదు హ్మ్ ఇప్పుడైతే కొంచెం ఖాళీగా టరు ఎక్కడున్నా ఉండొచ్చు
అవునవును అదే అదే
ఉమ్
అయన ఇప్పుడు సంబర్ హాలిడేస్ వస్తాయి కావచ్చు ఇంకా వన్ మంత్ లా
ఉమ్ పిల్లల్నిదని తీసుకు కొన్ని వెళ్ళొచ్చ అనేసి ఇప్పుడు వెళ్దాంలే అనే ప్లాన్ ఎసాం ఉమ్ ఇంకా మీరు ఏటానా వెళ్తారా ఈ మధ్యలా అ హలో హలో హలో హలో
హలో
ఉన్నారా
ఆ ఉన్నానండి
ఏమైందండి మాట్లాడటం లేదు
యాక్చువలీ ఇది ఏమంటారు నాది వేరే కాల్ అస్తుంది అ ఆటోమేటిక్గా లిఫ్జ్ అయిపోతది అది ఉఉమ్ ఆ అట్లనే కట్ చేసినండి ఆటోమేటిక్ అది ఆ లిఫ్ట్ అయితది అట్లా
ఆ
హ్మ్మ్ తిన్నారంండి మీరు
తిన్నాం మీరు తిన్నారా
ఆ తినలేండి ఇంకా ప్రెషప్ కావాలి ఇప్పుడు లేసినాయి
ఉహూ ఇంత లేట్ అయింది
ఉమ్ నైట్ షిఫ్ట్ పోయివచ్చినండి కొంచెం నైట్ పికప్ ఉంటే డ్రాప్ చేస్ వచ్చిన ఉమ్
ఎక్కడి దాంకా ఎళ్ళారు
లేదు లేదు అండి అట్లా తిరిగి వచ్చినా
హలో
వెళ్ళినండి హైదరాబాద్ గీ అట్లా తిరిగి వచ్చిన
ఉహూ ఫెస్టివల్స్లలా ఏ ఫెస్టివల్ అంటే ఇష్టం మీక ఎక్క క్కువ
మా సైడ్ ఆ అండి దసరా ఎక్కువ నడుస్తది దసరా
ఉహూ దసరా ఫేమస్ దసరా
ఆ దసరా ఫేమస్ మా సైడ్ అంటే మా విలేజ్ సైడ్
మ్మ్ హ్మ్ మీరు బాగా ఏది దసరా బాగా జరుపుకుంటారా మా సైడు సంక్రాంతి బాగా చేేస్తాండి కోళ్ల పంద్యాలు
మ్మ్ హ్మ్
కోళ్ల పంద్యాలు పిండి వంటకాలైన మ్మ్ మా సైడ్ అన్నీ చాలా ఫేమస్ ఉంటాయండి మ్మ్ హ్మ్
కోళ్ల పంద్యాలు పోలీసోళ్ళు ఏమని అనరా మిమ్మల్ని అట్లా
ఆహా ఏమనరు మాది ఫేస్ పండగ కాబట్టి మాకు పర్మిషన్స్ ఉంటాయి అప్పుడు
మ్మ్ హ్మ్
మ్మ్ ఇప్పుడు మీరు దసరాకి మటన్ గిట్లా కట్ చేస్తారు కదా ఆ మ్మ్ అ ప్పుడు మిమ్మల్ని ఏమన్నా అంటారా పోలీసులు మీ పండగాని
ఎవ్వరేమన ఎవళ్ళ పండగ వాళ్ళది ఇగ
మాది కూడా గంతే ఓన్లీ డైలీ అయితే ఆడం కదా ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడే కదా
అంతేగా డైలీ అడంగా
మ్మ్ ఇంకే అప్పుడు మంచిగ ఫే ఆ ఈరోజేము వడా చేశాను టిఫిన్
మ్మ్ హ్మ్ అంటే మీ కిడ్సు కాల స్కూల్కేళ్తున్నారా
ఆ వన్ కిడ్ ఎళ్తాది ఒక బాబు ఎళ్తాడు స్కూలు ఒక బాబు చిన్న బాబు మ్మ్ మ్మ్ చిన్న బాబు పడుకున్నాడు ఆ వన్ అండ్ ఆఫ్
అవునా
అవునండి
హుమ్మ్ మీ హస్బెండ్ ఎళ్ళారంండి మీవారు సార్
ఆ డ్యూటికేళ్ళారంండి మ్మ్
మీరు కూడా ఏమైనా చూసుకొపొయిలండి
మ్మ్ ఇప్పుడు చిన్న బాబే కదాండి వర్క్ ఫ్రమ్ హోమ్ అట్లాంటిది ఇట్లా యాప్లలోనే చేసుకుంటా ఉంటాం
మ్మ్ హుమ్మ్
చూసుకోవాల మేము కూడా ఏదైనా వర్క్ మీరు కూడా డే టైమ్‌లో వర్క్ చూసుకోవచ్చు కదా నైట్ టైం షిఫ్ట్ చేసే బాదులు
జూసుకుంటా అండి ఇగ ఇప్పుడు డే టైంలో కొంచెం ఎండలు ఎక్కువ కొడుతున్నాయి గదా అనేసి
హ్మ్ మ్మ్ సమ్మర్ అయిపోయినంకా కుంటారా
ఇంగ అవునవును అట్లా
మ్మ్ ఉహ్మ్
ప్రాబబుల్లి నైట్ షిఫ్టే ఎక్కువ వస్తాయ్ బాగుంటే
అవునా
మ్మ్ మ్మ్
హ్మ్ ఉహ్మ్ ఇంగ డే టైమ్ లో కూడా పబ్లిసిటీ ఎక్కువనే ఉంటది కదా మ్మ్ డే టైమ్ నే బెటరు నైట్ టైమ్లో అయితే నిద్ర ఉండదు ఏముండదు జాగారం చేసినట్టు ఉంటది గదా మ్మ్ హెల్త్ గూడా చాలా మంచిది కాదు
అవునండ్
ఊమ్